బాగున్నా ఏం చేస్ తున్నాను ఇంటికి పోయి బాగా ఎంజాయ్ చేసి వచ్చినావు కదా ఏంటి సంగతులు
ఏమున్నాయి ఇంట్లో
బాగా ఎంజాయ్ చేసినవ మీ పాపతో
ఫుల్ ఎంజాయ్ చేసా ఇప్పుడు బుడ్డి తల్లి అంటే నవ్వుతుంది
గుర్తుపడుతుందా నేన్ను పిన్నిని పిన్ని ఏ పిన్ని
మ్ పిన్ని పిన్ని అనలా అన్ ఎందుకు గుర్తుపట్టదు నవ్వుద్ది ఫుల్లుగా నవ్వద్ది బుడ్డి తల్లి అంటే చాలుా నవ్వద్దు
మ్ హు
మ్
ఇంకేం సంగతులు ఇంకా టైం పట్టదిలే మ్మ పిన్ని అనడానికి
అవును కానీ అనాలి
మ్ ఫస్ట్ ఫస్ట్ ఏం పిలిస్తేదద్ మంచిదంటంది కదా ఎ మామా అత్తా ఆ
అంటే మంచిదంటారు తెలీదు మరి ఎం పిలుస్తదో ప్రస్తుతానిక్ ఈ బాబా అంటది అక్క అంటది
నెం ఆ అంటే ఇప్పుడు ఎన్ని మంత్స్ ఎయిట్ మంత్సా
ఆ నిన్నే పెట్టింది నైన్త్న
ఆ హ
మ్
ఇంకేం విశేషాలు అక్క
చెప్పాలి మంచిగా నీకు ఫుడ్ మన్
మ్
మంచిగ ఫుడ్ ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏం పెడ్తారో తిన్డానికి అర్ధం కావట్లేదు.
ఇంట్రెస్టే పో తినే ఇంట్రెస్ట్ గుడ పోతది ఇగో ఇది చూసే సరికి
నేనైతే నిన్న మూడు ఎగ్గుల్ తిన్న మూడు
ఏం కాదు.
నా పొట్ట అది ఇంకోసారి ఎగ్ దాని మీద పోవాలంటే వామిటింగ్ వచ్చేటట్టుంది. నేను నెల నించిన్న ఒక్కపొద్దంతా మూడు రోజులు మూడు గుడ్లు తినేదనే అనుకుంటర్
అయినా ఎగ్ ఏం నాన్ వెజ్ కాదని చెప్పినవ్ గదా
కాదు కానీ అందుంటది కదా ఎక్కువ తినాలనిపించదు నాకు ఎందు
అదేలే ఇంగ ఎక్కువ తింటే మళ్ళీ తన్నే చెందినటప్పుడు అంత దాన్ పైనా
ఆ మ్ ఈ ఒకటీ కు తింటే అంతే కదా
మ్
మామడికాయ బాగుందా?
బాగుందక్కా. నాక్ నిద్ర వచ్చిందని రాలేదు అనిషా ఫోన్ చేసినప్పుడు మళ్ళీ చేసినవ్ అన్ చెప్పి ఇంగ సరే అని వచ్చా. అనిష అనుకుంటది అక్క చేస్తే
నిన్న గుడా అదే జరిగింది గదా నేనొచ్చి పిలిస్తే లేచొచ్చావు.
అమ్మో
టిఫిన్కి టిఫిన్కి
మ్
హ్
మ్
హ్మ్
ఇంకేం సంగతులు అక్కా హాల్ ఒకటే ఉందంట ఒకటి ఇంకా రెండు హాల్డేస్ యాడ్ చేస్కొన్ పోదామన్ చూస్తున్నా. జులై జూలై ఆ జూలై థర్డ్
అంతలే ఇంకేం చేద్దాం.
ముందు తీస్కోవాల ఎనక తీస్కోవాల అన్ ఆలోచిస్తున్నా హాల్డే కంటే ముం ఉందా లేకపోతే హాల్డే తర్వాత తీసుకుంటేనే కరెక్ట్ కదా
హాల్డేకిి ముందు తీస్కో థర్డ్ ఎప్పుడొస్తుంది సాటర్డేనా?
ఆహా ఫ్రైడే
ఆ అంతే ఇంకా ఫ్రైడే తర్వాత తీసుకో మండే ట్యూస్డే తీసుకోమడిందిక సిల్కావి
ఆ ఉ
అలానే తీసుకో
ఆ అట్లనే తీసుకుంటా టూ డేస్ అట్లయితే ట్రైన్ ట్రైన్ కాదు బస్సు టికెట్ ఎట్లనా తక్కువ ఉంటాయి కదా పోయేటప్పుడు కానీ ట్రైన్ ట్రై చేద్దాం అనుకున్న రిజర్వేషన్ ని చూడాలి అటివి కాకుండా టైంకి మా ఇంటి దగ్గర దిగుతా
ఓకే అదే వెళ్ళేటప్పుడు చూసుకోకుండా వచ్చేటప్పుడు చూసుకో
మళ్ళీ దిగిన తర్వాత ఎన్ని ఇష్టాండ్లే ఆడంట అంటే నేను ఏం కాదు అది అంటే మాకు తెలిసిన కాబట్టి ప్లేస్ కాబట్టి ఏం కాదు నీకు తెల్వదు ఆ అక్క పోయేటప్పుడే ట్రైన్కి పోతే బెటర్ అని చూతాను
ఓ ఓకే ఓకే
అదేండి కేఆర్పుర లోన ఎన్న ఉన్నాండి ఇంకొకటి ఏడు ఉంది రైల్వే స్టేషన్ మనకు దగ్గరలో ఉన్నద అని కూడా ఉందని చెప్పన్నారు ఎవరు
ఆహా కేర్పురమే అనుకున్ంటా ఇంకొకటి ఆడ ఉండాల
ఓహో అదే అదేద ఆహా కాదక్క అద ఏంటిదో ఉంటుంది జుడు
ఎలక్ట్రానిక్ సిటీ
ఎలక్ట్రానిక్ సిటీ కాదు
మజిస్ట్రెట్ ఆ
ఆ మెజెస్టిక్ కాదు ఏదో ఏదో ఒక పేర్ల ఉంటు ఉంటది ఒక పేరు లాగా
ఇక్కడ అన్ని పేర్లే కాదవే
నేమ్ నేమ్ లాగా ఉంటది అదే పేరు ఆహా
క అన్ని కాదంటే నేనేం చెప్పాను శ వర్డ్ ఆ
కాదు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన
అబ్బో నాకే తెలీదు
సంతోష్ పుర్ సంతోష్ నయి నహి చక్క గుర్తుకులేదూ
నాకు తెలీదు ఇంకా ఎక్కడో నువ్వే చెప్పాలా
ఉ ఆయితే రెంటిలలో ఆగితాయ్ మా ఇంటి దగ్గరకు పోయేది అక్కడ ఆ ప్లేస్ లో ఉంటా అని ఎవరు అన్నారు మొన్న చూసి శిల్తో చిట్టిమయి అన్నది కదా అక్క ఆహ
ఇంకా బో ఇంకా బో
సరేలే నేను తర్వాత అనుకొని చెప్తాలే నీకు
ఉహు ఉ
ఇంకేంటి సంగతులు అదే చూస్తున్నా అదే ఇప్పుడే ఆ సిల్క్ జుట్టు అమ్మాయి అన్నట్టు మండే ట్యూస్డే పోతే అప్పుడైతే మంచి బస్సు కి కూడా రేట్ తక్కువ ఉంటాయి కదా సండే అయితే ఫుల్ రేడ్లు ఉంటన్నాయ్ మొన్న అయితే పుళ్ళు ఉన్నాయ్ తెలుసా అక్క అప్పుడు అయినప్పుడు
హ
ఇంకేం సంగతులు
చెప్పాల్ర నువ్వే
ఇంకేముంది ఏం లేదు ఆఫీస్ కు పోతున్నాము మాకు పడియప్ చ్చిండు ఈ విక్ నెక్స్ స్టే వీక్ నుంచి మాకు అస ఆ అవును
మ్
అవును కరెక్టే చూసినావు కదా ఇప్పుడు నువ్వు
మ్
మాకు దగ్గర నేనా అది
యశ్వంత్ పూరు దగ్గరే అనుకుంటా
కేఆర్పుర
కేఆర్పురం ఆ అది కూడా దూరమే పద్ద్ెనిమిది ఉంది యశ్వంత్ పుర్ ఇక్కడ నుంచి ఇరవై మూడు ఉందమ్మా
వద్దులేమ్మా అయితే మళ్ళ ముందు గంట ముందు పోవాలి
కె ఆర్ పురం రైట్
ఆహా ఈ సిల్క్ జుట్టు అమ్మాయి మొన్న బస్ ఎక్కడే బస్ ఎక్కడనికని చెప్పి చెపోయింది చెప్పు కేల్ ఎం నుంచి
మ్ కే ఎం ల్ కే
ఆహా కేల్ ఎం నుండే ఏడికిపోయింది బస్ ఎక్కడానికి ఆ ఆడ కూడా ఉంటాయంట
అ హ ఎలక్ట్రనిక్ సిటీయా మెజెస్టిక్ ఎలక్ట్ర్రానిక్ సిటీయో ఆ రెండో ఏదో
ఎలక్ట్రానిక్ సి
ఎలక్ట్రానిక్ సిటీ ఇటు సైడ్లే మజిట్ర్రిట్కి
మ్ ఆడ కూడా ఉంటాయంట ఆడ నుంచి కూడా స్టార్ట్ అవుతాయంట
ఆ వాళ్ళు ఊరికి తను దాంట్లోనే కదా ఎల్తది ట్రైన్ లో వెళ్ళేసి వస్తది
ఆహా నేను బస్ అనుకున్నా
సరే మరి మ్యామ్
బాయ్
బాయ్